ఆ ఎట్లున్నావ్
ఏం చేస్తున్నారు
ఏం జెయలే ఇప్పుడే తినొచ్చాం రెడీ అయ్యాము
ఏంటి ఒక్క నిమిషము హలో మ్ మ్ చేస్తున్నారు
ఏం చేయలా తినొచ్చి కూర్ షోను ఉన్నాం రెడీ అయ్యాం క్యాబోడు ఫోన్ చేస్తే బయలుదేరాలా
అవున మీకు ట్రెడిషనల్ వే
ఆ అబ్బా మాకేం చెప్పలేదు మాక్ దో క్ తో క్కలోది ఏం చెప్పరు
మేల్ గద
మీకు
మాకన్నారు గని నేను అట్లా పద్ధతిగా పోనియడ
ఆహా పోయిన్సారీ చి చీరలు కట్టేది ఈసారి ఏం కట్టలేదు
నేను ఏం కట్టను చీరలు కట్టను ఏం కట్టను డ్రస్ చేసుకొని పోతా అంతే
ఉహు ఏమి ధర్మవరంలో చీపంట
ఆ చీపే బాగుంటాయి అన్నీ
ఆ మెటీరియల్స్ కావాలి నాకు బాగుంటయ్
కావాలా ఓకే ఓకే
ఎంత ఎంత రేంట్లో ఉంటాయా
మనము అంటే కొన్ని బాగు నేను కేజీ పిస్లు తీసుకుంటా కేజీ అయితే ఆ కేజీకి ఫోరో ఫై వస్తాయి ఓకేనా
అదేంటే
ఫోర్ డ్రెస్ పిస్ లు వత్తాయి
కేజీ ఎంత
చుట్టి బడుతది
ఆహా అంటే కేజీలో మనకు నచ్చిన డ్రెస్సులు వేసుకోవ
ఏదైనా తీసుకోవచ్చు
లైక్ కేజీ ఆ?
ఉమ్ నేను అట్లా రెండు కేజీలు తీసుకుంటా
ఆహా ఇదేదో బాగుందే ఈసారి మాకు నాకు చెప్
ఉమ్ ఇది ఒకవేళ రేపు వెళ్తే ఫొటోస్
ఎప్పుడేళ్తున్నావ్ ఊరికే
రేపు
రేపు సెలవా
సెలవు కాదు లీవ్
నువ్వే తీసుకుంటున్నా
నేనే తీసుకుంటానా
మరి ఫ్రైడే వచ్చేస్తావా
హు రేపు నర్స్ లివ్ ఒక రోజు కోసం పోతే ఇంకాఅంతే నేను
అదే ఫ్రైడే వచ్చేస్తావా మళ్ళీ
ఫ ఫ్రైడే ఏం రాన మండే వస్తా డైరెక్ట్
టూ డేస్ లీవా మీకు ఇస్తున్నారు మాకు ఇవ్వట్ల మాకు ముందే చెప్పారు లీవ్ ఇవ్వరు వర్క్ చేసి ఫ్రమ్ హోమ్ ఏమీవ్వరు సచ్చినట్టు ఆఫీస్కి పోవాలా
ఉహు నేను ఫస్ట్ రోజే అడిగినా మంత్ స్టార్ట్ అయితానే అడిగేసిన మా టీయేల్ని కానీ ట్విస్ట్ ఏమైందంన్ ఉంటే
ఉ
ఏం బ్బా అది ఆ ట్రైనింగ్ బోర్డ్ వచ్చి సచ్చింది మధ్యలో
ఏంటైని ఓకే మీకు నేర్పిస్తున్నారు
ఫ్లైట్ ట్రైనింగ్ ఉంది ఈ రోజుకి అయిపోతుది మా అదృష్టం ఆది
క్లయింట్ చెప్తాడా మీకా
క్లయింటే డైరెక్ట్
అర్థం అవుతదా
ఉహు
ఊ
మీ పని బాగుంది ఎవరో మంచిగా నేర్పిస్తాను ఎన్ని ఎన్ని నెలలు నేర్చుకుంటున్నారు మీరా
ఉ అప్పుడే ముచ్చట్లు ఖ ఖాళీగా కూర్చున్నాం ఫస్ట్
ఉ
కొద్దిగా హు క్లయింట్ ట్రైనింగ్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసినారు మాత్యినారు
ఉహు
హా స్టోర్ కి పంపించేవాళ్ళ వీళ్ళని అవన్నీ తెలుస్తేనే కదా అన్నట్టు మలాడి పోతే వేరే ప్రోసెస్ స్మల్ బ్యాలెస్ అంటే ఏందు
ఊ
నా దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు
ఇప్పుడు ఎన్ని నెల అయింది జాయిన్ అయి నువ్వు
మార్చి చీ ఫిబ్ ఫిఫ్త్ జాయిన్ అయిన ఉ ఉ కొంతమంది మా ఆఫీస్ లో డిసెంబర్ లో జాయిన్ అయి న్న వాళ్ళు కూడా నాతోపాటే ఉన్నారు ఇంగ వాళ్ళకి మేలు కదా
అదే మంచిగా
దురదృష్టము ఒక మంత్కే పంపించేసిన ప్లోర్
పంపిస్తే ఏమైంది ఫ్లోరుకి
అంటే వాళ్ళు మూడు నెలలు ఉన్నారు కదా ఇంకా పదహైదు రోజుల్లో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము
దినాల్సే కదా
డినైల్స్ కాదు ఇప్పుడు మాకు వేరేది
ఆహా సర్ లే నేర్పిస్తున్నారు కదా
ఆ నేర్పిస్తున్నారు పిన్ టు పిన్ నేర్పిస్తున్నారు కాబట్టి ప్రాబ్లంలే ఏమంటే హాస్పిటల్ బిల్డింగ్ ఫిజిషియన్ కాదు
ఓకే మామూలుగా మనం ఫిజిషియన్ మీద పెట్టతాం
హుమ్ మన ముందు ఫిజిషియన్ కదా ఇప్పుడు హాస్పిటల్ పర్లే బానే ఉంది అది అస్ నవ్
ఉహు
చూడాల సినిమాకి
ఆమె ఏం చేస్తుంది
మా రూమ్ లో ఒగా అమ్మాయి బోరు బొంగ బొంగులు మీరు గొట్టాలంటారో ఏమంటారో తెలియదు బొంగులు కొరికి కొరికి పెట్టతంది.
మేము అవి వడియాలంటాం
ఒడియాలలాంటి అంటారా మేము బొంగులు అంటాం కొంతమంది గొట్టాలు అంటారు
ఆ గొట్టాలని కూడా అంటాం బొంగులు అంటే మా సైడ్ డు బొంగులో చికెన్ అని చేస్తారు చూడు ఆ వాటిన్
హు హ్మ్
కర్రంటే ఏందో
ఆ
ఊట్ కర్రంటేందాన్ జెప్ ప్తుంది ఇంకామె ఊట్ట్ కర్ర గదు దాన్నేదో అంటరూ ఆ బ్యాంబో స్టిక్
హ్మ్ ప్చ్ తెలుగులో చెప్పిందేమో ఆమె
అ తెలుగులో ఊట్ట్ కర్రాంట ఊట్
హ్మ్
ఊట్ట్ కర్ర దా నేన్ నేనింకో తెలుగేదో ఇన్నా ఇన్నా అనుకుంటా ఏమో గుర్తులేదులే నక్కు, నాకది బొంగనే దెల్సు ఎందుకంటే, బొంగులో చికెన్ జేస్సరుగ కావట్టి దాన్, పేరు బొంగు హ్మ్
శ్రీశైలం అడవుల్లో ఎక్కువ ఉంటయ్ హ్మ్మ్ తెచ్చుకోకూడదు అక్కడ్నుంచి
తెచ్చుకోకూడదా అహ అవునా
హ్మ్మ్ అంటే అది ఫారెస్ట్ ది కదామ్, ప్చ్ తెలుస్సు ప్రాబ్ల
హ్మ్ హు తిన్నావా ఇంతకే తింటున్నావా
చింటోన్న హ్ర్
తింటూన్నవా ఎట్టుంది కూర ఈ రోజు
ఆ
కో అదే కర్రీ ఎట్లుంది ఈ రోజా
ఆవ్ ఒకే ఓగ్యే ఆంటీ అన్ని మిగిలిపోయిన, ఎస్స్ కూరగాయలన్ని ఏసి చేసేసింది అంతే.
అంతే మేము ఈరోజు ఆమ్లెట్ వేసుకొచ్చుకున్నాం ఈరోజు గుడ్డు కదా
మ్ మ్మ్
ప్చ్ ఆమ్లెట్ ఎస్కోన్ హ్మ్ నేన్ జెస్ పోల్ల ఆమ్లెటేస్
నీ ఇబ్బుడు పోల్ల
హ్మ్ పోయి మీరు ఆమ్లెటేసుకుంట్రా
హ్మ్ బాక్స్
బాక్స్కే ఆమ్లెటేసుకున్నమ్
ఓహో ఓకే ఓకే
ఎన్నిసార్లు తిరగలక్కా ఆ మధ్యానమే కలిపి వెట్ ట్టేస్తాము ఆమ్లెట్ కూడా అప్పుడే వేసుకొని
అవును మళ్ళా అందరూ కలిపేస్తారు కాబట్టి అదేమైతది అంటే చెడిపోతది నైట్
ఓకే ఫస్ట్ పోయి
ఉ
రోజు ఎంత ఫుల్లుగా ఉంది నాకు
ఫుల్గా తిన్నావా
ఏమో తెలీదు ఫుల్లుగా అయితే ఉంది
ఉహు ఏ మరి ఫుల్ తిన్నా
ఒక స్లీప్ వయ్యాలని ఉంది కానీ పడుకోలేని పరిస్థితి
ఎన్నించులు చాపు
అది వస్తది మూడున్నరకు వస్తది మూడు ఇరవైకి వస్తది
అట్ అయితే నువ్ స్లీప్ వెయలేవులే
వేలేను అందుకే క్యాబ్లో స్లీపేస్తాను
వెయి వెయి వెయి
వెనక పోయి కూసోని
ఉ ఎంత సేపు పడుతది నీకు ఆఫీస్ కి వెళ్ళడానికి క్యాబ్ లో
ఎంతసేపు అంటే మూడున్నర ఒక ఒక్క ఒకటిన్నర గంట పడుతుంది
ఉ హు
మీకు
మకు అఫ్ నవర్
అంతేనా మీకు దగ్గరేనా
సిక్స్ కిలోమీటర్స్
అయితే ఉంది
అయిన ట్రాఫిక్ ఉండకపోతే ట్వంటీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు మేము
ఆ ట్రాఫిక్ ఉంటే మేము ఇంకా రెండు గంటలు కూడా పడుతుంది మాకు
ట్రాఫిక్ ఉంటే
అట్లా కూడా పడుతది
ఓయమ్మా షిఫ్ట్ అయ్యింది ఇంటికి ఫైవ్ థర్టీకి కదా మీకు బంగళ
పేరు ఏదో చెప్పి కర్రీ పేరు నేను నీకేం చెప్పాను
ఏందో చెప్పినం బాంబు స్టిక్
ఆ వెదురు బొ లాండ్ అ వాటికి వాటిని ఆ బానే నువ్వు ఏదో చెప్పావు అది చెప్పింది నేను అది కాదు వేరేదో ఏదో అంటారు నాకు వేరే తెలుసు వెదురు బొంగులు అంటారు ఎస్
ఉ స
నాకేలా తే నాక్ నాకు ఎలా తెలిసిందంటే నేను తుని న్స్టా ఈ స్టోరీలు చూస్తా పిలకాయల స్టోరీలు అందులో మాటకొస్తే టు వాటితో ఇల్లులు కడుతుంటారు అంటే వరదలు వచ్చి కొట్ కొపోవడం అట్లా చేసినప్పుడు పిచ్చుకులన్నీ కలిసి దాంతో
దాంట్లో ఉంటాయి మ్ హు
అట్లాగా తెలిసింది నాకది పేరు గుర్
ఓకే ఒకే హు ఇంకేం తిన్నారా మీరంతా
మేము తినడంలో ఫస్ట్ ఉంటాం ఒంటి గంటకే ఇ నేనైతే పది ేలేస్తా ఒక్కోసారి తొమ్మిదిన్నరకులు లేస్తా నిద్రే రావట్లనాకు
అవునా ఎందుకు నిద్ర రాట్లే ఈ రోజు నాకు నిద్ర లేయాలనే అనిపించట్లే పడుకుందాం పడుకుందాం అనే ఉంది
అవును ఇంతకు మనం వెళ్తున్నామ రేపు గుడికి
లేదు నేను ఇంటికిెళ్తే రాను గుడికి
ఆ నువ్వు ఇంటికి వెళ్తున్నా నువ్వు రాలేవు ఆల్ అళ్ళమే వస్తుందంటన్నా రాదంటన గుడికే
మ్ హు ఆపిల్ల కూడా ఇంటికెళ్తాంది
ఏందా పిల్ల కూడా ఇంటికిళ్తుం ందా అందరు గుడికేళ్తున్నారంట ఏంది ఆ మమ్మల్ని వదిలేసి మీరంతా వెళ్ళండమ్మా ఇంటికే
హు
అందరు పోతున్నారన్ ఇంటికి
మా డాడీ ఫోన్ చేసి ఇప్పుడోస్తున్నవమ్మ రాత్రికి వచ్చేయనే ఏంది డాడీ నా షాప్గా కాదది అని చెప్పిన ఒక నిమిషం
ఆ
ఆ నాది కాదు అది నేను చెప్పినట్టు వినేకి రేపోస్తా వస్తే అని చెప్పు
సరే ఆగు మళ్ళీ చేస్త నీకు నీను